లో
ఎవరు కాల్ చేసిరు నీకు
కాల్ గాదు నేన్ పెచ్చిదానా నీతోటె అరుస్తనే ఉన్నా
నాకు వినిపిస్తుందే నేను అక్కతో కాలు ఉన్నా కూడా నీవు నువ్వు అరుస్తూనే ఉన్నావ్ నేను వాట్సాప్ లో టెక్ట్స్ చేసినా నూ దేకట్లే మా అక్క కాల్ ని హోల్డ్ లో పెట్టి నీతో మాట్లాడద ఇప్పుడ్ నువిడ్లేం
నాక్ వినిపిస్తనే లేదేమంటున్నవొ
నెన్ మా అక్క కాల్ హోల్డ్ లో బెట్ మరి నీకూ చెప్తనే ఉండ కత్త కాళ్ళ్లొ ఉన్నా నువూఐతె అరుస్ నవు హలో వినిపిస్తుందా హలో వినిపిస్తుందా అరస్సనే ఉన్నావ్ ఒకటే
ఏమన్నద్ అక్క
ఏ వేప్పా యాక్చువల్ గా రేప్ టికెట్ ఉంది నాకు డాడి కి మార్నింగ్ ట్రైన్ కి
కా
మా డాడీ ఆ రెండు కాన్సల్ చేసిండు ఎల్లుండి టికెట్ ఉంది ఒకట్టి ఎల్లుండి టికెట్ లో ప్రాబ్లం ఏంటంటే రెండు వెయిటింగ్ లిస్ట్ ఉంది
రే పోవాలా అయితే మీరు
క్యాన్సల్ చేషిండ్ రేప్ టికెట్ ఆల్రెడ్ కేట్లా ఒత్తం ఎల్ండిది వెయిటింగ్ లిస్ట్ ఉంగా వెయిటింగ్ లిస్ట్ ఆరెస్సి అజెద్ కూడా తెలువద్ మాక్
ఎంతున్నాయ్ వేటింగ్ లిష్ లో
సిక్స్టీ
ఒస్తదా సురాదు
ఒస్తది ఏమో ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్స్ సిక్స్టీ అయితే
ఒక్క సీట్ కోసం అంతమంది ఉన్నప్పుడు ఒస్తదా అది
ఆల్ మోచ్
మలి ఎలా పోతర్ మరి
జనరల్ లో ఓదామం అనుకున్నామరి జనరల్ అన్ని కిలోమీటర్లు ఎట్లా
పడుకోకుండా ఎలా పోతరు
అదే గదా పడుకోకుండా నిద్ర ఉండదు తీనలేము కూర్చొనిక్ సీట్లు ఉండవు జండ్రళ్ళ ఎవడో చొరేగాడు గట్టి గట్టిగా మాట్లాడుతు జరక్ ఇందాకే అయిపోయిందా తినడం
దాన్ని కూడా
ఎక్కడున్నావ్ తెలుసుకో తెలుసుకుంటాం ఏం వచ్చాయో ఏంటి నీకు
మంచిదేనా
సాక్స్టైడ్ ఉన్నావు నాకైతే ఇంకా ఆకలావుతుంది ఏటీ రూపీస్ పెడితే మేడమ్ చాలా బాగా బోళ్ల సౌండ్
ఎంత పెట్టినవ్ ఏమిటి బా అమ్మ ఏటీ పెట్టినావా సిక్స్టీ రూపీస్కి వచ్చేది
చెప్పినా కదా మీ గ్యాస్ పైల పెంచరు అని
నీకు నచ్చలేదు నచ్చలేదా అయితే కొంచెం కూడా నచ్చలే అవే
కొంచమే చెప్పాడు కూడా టేస్ట్ బాలేదు కొంచమే చెప్పాడు డోర్ సౌండ్ గ్యాస్ చాలా సేపు ఆన్లో పెడతలేరు వాళ్ళును అబ్జర్వ్ చేసిన చాలాసేపు ఇట్లా నాన పెడతారు ఉడుకా పెడతారు కాసేపు గ్యాస్ లో లో ఫేమ్ లో పెట్టి వాళ్లు చెయ కూడా డైరెక్ట్ ఇచ్చేసా ఒసారి ట్రై ఇచ్చేసింది టేస్ట్ అస్సలు బాలే ఒక్కసారి ఊ కొంత కొంచం సేపు ఇట్లా ఫ్రై చేసేసి ఇచ్చేసిండు మసాలసీన్ చక్కగా అతుక్కోలే కదినా ఈవారం అయినంక తినొచ్చు
ఏం తినకూడదు ఇంకా ఎప్పుడు అన్నిఅలాగే ఉంటాయి ఇప్పుడు
పనీపూరి ఏంట బెటర్ అదైనా బాగుంటుంది కుడు పోయ మనుష నువ్వే నువ్వే అదే
నేను అనుకోలేదు కదా
పానీపూరి తిందామా
ఒకవేళ టూ అవి లేకపోయి ఉంటే నువ్వు డైరెక్ట్ పోయేదిండి ఇంకా పానీపూరికి ఇప్పుడైనా ఏముంది ట్వంటీ రూపీస్కద తిని రాపో
ఎప్పుడైనా వెళ్లాలి కదా టెంపుల్ కు
తను మరి జిమ్ము కు వెళ్ళినప్పుడు
ఉ ఎట్లా ఎక్కుతారు
ట్వెంటీ రుపీస్ గా తిని రాపో
కర్రీ ప్రైస్లు కూడా ఉంచండి ఇరవై రూపాయలు కర్రీ ముప్పై
హింది ఎందుకమా అన్నీ
గ్యాస్
డోర్ సౌండ్
రూపాయల కర్రీ అయితది నాకు వీళ్ళు పెంచి నాకు ప్రాబ్లం ఇయి గ్యాస్ ప్రైసెస్ తగ్గినా కూడా ఈ ప్రైసెస్ ఇంకా ఎట్లానే ఉంటది అనిపిస్తుంది ఇదే కొస్తా ప్రైజులు అయిపోతాయి ప్రతి ఐటమ్ తగ్గియరేమో ఎలా ఆ బాధనె తగ్గియరేమో
కొన్ని పెరుగుతే ఇంక తగ్గియరు కదా
వెజిటబుల్స్ అయితే తగ్గిస్తారు, పెంచుతారు
వెజిటేబుల్స్ కుక్డ్ ఐటమ్సే బాంటాయ్ రెస్టారెంట్స్ అది మెయిన్ ట్రైన్ లో ఫుడ్ దొరుకుతా
ఒక పని చెయ్యో చపాతీసుంటాయి కదా
మ్మ్
అవి తీసుకో అంటే బయటకెళ్ళి కాదు నువ్వు చేసుకుంటే చేసుకో లేకుంటే ఆలు పరోటా వచ్చు కదా చేయడానికి నీకు అది చేసుకొనివో ఎప్పుడన్నా తినొచ్చు నువ్వు వేరేవైతే తినడానికి రాదు కదా
అ
ఏమంటావ్
అ
ఏం వద్దు నాకు అని అనుకుంటే అట్లీస్ట్ బయట నుంచి అవి చేసినవి ఉంటాయి కదా చపాతీస్ ఫ్రిడ్జ్లు పెట్టి ఉంటాయి కదా అవి అవి తెచ్చుకో, వేడిగా చేసుకోవచ్చు కొంచెం ఆ చార్ లేకుంటే ఏదన్నా ఒకటి తెచ్చుకో అందులో తినొచ్చు
అ మ్మ్ కన్ఫమ్ టికెటు
మరి వచ్చేటప్పుడు ఎలా వస్తావే
వచ్చేటప్పుడు చక్క నిద్ర పోకుండా పూస కూడా పూస కూడా
అంత దూరం అమ్మో నేను అస్సలుకే రాను
అదే కదా మరి ఆ వాని కొద్దంటే నాకు నేనైనా కంఫర్టబుల్ న నన్నైనా కంఫర్టబుల్ గా వెళ్ళనీయట్లేదు
వాన్కి, వీనికి అని
అయితన్న పెట్టించాల్లె
బాగనే ఉంది బాలేదు
కార్య అన్నది
జల్దీ రావాలంటే జల్దీ చేయాలి టాస్కులు
ఈ టైమ్ ని పాస్ అయితే చేయలేమ్ కదా చేస్తన్న చేస్తన్న ఎబ్లి కాాలి కాలేజెస్ బబయి వా తె ఆల్ఫాబెట్స్ అ అయింద పద్ నిమిషాలు పది ఇంకొక పది సెకండ్ అవుంది స సే నేను దీంట్లోనే మళ్ళా కాల్ చేస్తాను ఎందుకంటే ఒక జీరో అంది కదా ఒకటి జిరో ఇట్లనే ఐతది ఆ
సరే
ఇన్న రెండు సార్లు కాల్ చేశా సరే ఏడుస్తున్నా వ్